హలో.
ఆహ్ రా.
అక్క నాన్న బావున్నరా.
ఆహ్.
ఇంట్లో అక్క నాన్న బావున్నారా అంటున్నా.
ఆహ్ బావున్నారు రా మా ఇంట్లో మొన్న పండక్కి అందరం. కలిసిన్నం.
ఉమ్.
ఉమ్.
అక్క జాబ్ అక్కడే చేస్తదా.
ఎక్కడా.
అదోని.
ఆదోనిలో కాదు హైదరాబాద్ లో.
మళ్ళీ అంకుల్ ఒక్కడే ఉంటడా.
ఆహ్ మా నాన్న ఒక్కడే ఉంటడూ.
అంకుల్ ఒక్కడే ఎట్లుంటాడు.
హలో.
అ అంకులే అక్క దగ్గరికి యేళ్తే బాగుంటది కదా.
వినిపిస్తుందారా వాయిసు.
వినిపిస్తుంది నీకివినిపియట్లేదా.
ఒక్క నిమిషం ఒక్క నిమిషం. హలో. ప్రజా.
హలో. హలో శేశి.
ఆహ్ వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తుంది.
ఆహ్ చెప్పురా.
ఉమ్. అదే అ అక్క అంకుల్ని అక్కడికి హైడ్రాబాద్ కి తీసుకెళ్ళొచ్చు కదా.
తీసుకెళ్ళాలనంటే మా నాన్న పోడు.
ఆహ్. ఏమి.
అంటే ఆడా మా అక్క పీజీలో ఉంటదిరా.
ఓకే ఓకే.
ఆహ్ ఇంకొకటి ఏందంటే మా నాన్నా తిరుగుతూ ఉంటాడు ఆహ్ వ మా. ఆ ఊరికి. అంటే పొలాల పని కోసం కానీ లేదంటే. ఆహ్ వడ్డీ కోసమైనా తిగుతూ ఉంటాడు. పల్లెలు మా ఊరు చుట్టుపక్కన పల్లెలు తిరుగుత్.
ఆహ్ మీకూ పొలాలున్నాయా.
పొలాలున్నాయి.
హ్మ్ ఇంకా అంకుల్ పొలాలు చూసుకుంటరా
లీజిల్ కిచ్చాం రా మా పెద్దనాన్న వాళ్ళకి కే లీజిల్ కిచ్చాం మేము ఆమ్ మా మా నాన్నేం. పని చేయడు ఇప్పుడు ఏమంటే వడ్డీకి యాపారం ఇప్ చేస్తా వుంటాడు ఇంకా దానికి డబ్బులు ఉకె వ. వసూలు చేస్తా ఉంటాడు ఇంకా. నే మేమేమనుకున్నామంటే ఇంక్. కేస్ నాకు ఏదన్నా జాబ్ హైదరాబాద్ లోనే ఒచ్చింది అనుకో మా అక్కకి నాకు ఆమ్ చ్ ఏదై తే దగ్గరగా ఉంటాదో అక్కడ అవట తన ఆఫీస్ కింద లేదంటే నాకు ఎక్కడైనా వర్క్ చేసే ప్లేస్ కానీ ఆడ దగ్గరలో ఏదన్నా ఒక కావల్ ఎంటే రెంట్ కి తీసుకొని అప్పుడు మా నాన్నని పిలుపుకుందం లే అని మేము అట్ట అనుకున్నామ్.
ఆ ఇన్ కేస్ నీకు జాబ్ వచ్చిందనుకో హైదరాబాద్ లో అక్క కూడా అంగ్ అక్కడే కదా.
ఆ అదే మేనెన్ ఆ
ఆ
అప్ ఆ అక్కడనే ఉన్ డీ తీసుకుందాం అనేసి మేమ అనుకున్నాం మ ఇప్పడి వరకు సొంతం ఇల్లల్ ఇల్లు లేదురా ఆదోన్లో.
అద అంటే ఇప్పుడు మీరు ఉండేది రెంటా?
ఆ మేము ఇప్పుడు ఉండేది రెంట్. మా ఊరు అం టే మేమంతా పుట్టింది ఆదోన్లోనే లే మా నాన్నది ఊరు వచ్చేసి మంత్రాలయం దగ్గరలో ఉంటది.
ఓకే ఇప్పుడు మీరు ఉండేది.
ఆ మేము ఉండేది టౌన్ లో
ఓకే
ఆ మా నాన్నది పల్లె. మా అమ్మది ఆధోని. సో అక్కడ న్ అంటే అప్పుడు టౌన్ లో ఎల్ టౌన్ లోనే ఉంటే అన్నిటికీ సౌకర్యాలకి బావుంటది అని చెప్పే సి మా నాన్న అక్కడ ఉండకుండా పల్లెల్లో ఉండకుండా టౌన్ కి వచ్చినాడు అనమాట.
ఇన్ కేేస్ మీకు మీరు పల్లెల్లో ఉంటే మీకు ఎంత డిస్టెన్స్ ఉంటది.
మాకా మా మా మా ఊరికి ఒక ఫార్టీ యొ థర్టీ ఎయిట్ కిలోమీటర్సే వస్తది.
ఓవా అంత దూరం అంటే చాలా కష్టం కదా.
ఉమ్ అందుకని ఇంకా మే మా నాన్న మేము ఇంకా పుట్టకముందే ఇంకా ఆదొనోలోనే ఉన్నాడనమాట.
ఆ
సో ఇంకా మేము ముగ్గురం పుట్టిన్నాం కదా. ఇంకా సొంతం ఇల్లు కి క కష్టం అయిందిలే అప్పట్లో ఇంకా మేము ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఉండే
అ
సో అందుకు ఇంకా ఇప్పుడు వరకు కష్టమయింది. అందుకె ఇప్పుడు ఈ మధ్య నాన్న కొనాలని చూస్తున్నాడు కొంటేగిన ఇంకా అదన్లో ఉంటడు. ఆ ఇన్ కేస్ నాకు అక్కడ వస్తే మళ్ళీ అక్కడ ఉంటాం. మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్ మళ్ళీ ఉన్ ఆన్ ఆ సొంతూరులో లో ఇల్లు ఉండాలి కదా సొంత ఇల్లు.
ఆ
ఏం జరిగినా సొంతూర్లో ఇల్లు ఉంటే ఒక అదొకా టారూ
సో ఇప్పుడు సొంతూర్లో సొంతూర్లో ఇల్లు ఉండాలంటే మీరు ఎక్కడ తీస్ కుంటారు ఇల్లు లోపల అదేందో ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అన్నారు కదా అక్కడ తీసుకుంటారా లేకపోతే బయట తీసు
మాకి మా సొంత సొంత పల్లెలో ఉంది. ఆస్ సంత అక్కడనే ఉందిరా ఇల్లుకి ఇల్లు కట్టుకునే అంత ఇల్లు కట్టుకోడానికి స్థలం ఉంది, పొలాలు ఉన్నాయి. అన్ని అక్కడనే ఉన్నాయి. ఆడ మేము ఉండం కదా అందు, నానేం చేసినాడు ఇల్లు కట్టుకోడానికి భాగంల వచ్చిన స్థలం అమ్మేసినాడు పొలాలు మాత్రమే ఉన్నాయి మా కాడ ఇప్ ఇప్పుడా ఆ డబ్బుతో ఇల్లు ఈ సంవత్సరం లోపల ఇల్లు కొనాలి. మేము టౌన్ లో ఉన్నాడం కాబట్టి టౌన్ లో ఒక్క ఇల్లు కొంటే బా బావుంటదని జేప్పెసి అనుకుంటున్నాడు.
మరి టౌన్ లో ఉన్నప్పుడు ఖర్చు కూడా ఎక్కువ అయితది గదా. ఏమన్నా పోతుందా లాక్స్ లో జస్ట్ ఒక సెంట్లు లాక్స్ లో పోతుంది
అవును ఇంకా ఏం చేస్తా ఎక్కడ తప్పదు అంటే ఎవదొ ఒకరు ద ఉంటారు గాద అంటే కొంతమందికి ఆ నీడ్ ఉన్నా వాళ్ళు అమ్ముకుంటు ఉంటార్ జూడు అట్లాంటి వాళ్ళని క్యాచ్ చేసుకోవాల ఆ మా నాన్న దానికోసమే వైట్ జెస్తాన్నారు కొంతమంది మ అంతకు ముందు కూడా ఒక ఇల్లు కొన్నాము కొన్ని ఏమైందంటే మా నాన్నకి వాస్తా నచ్చాక అది ఇది నచ్చాక మళ్ళీ మళ్ళీ అది మళ్ళీ అమ్మేసినాడు అది మళ్ళీ మా నాన్న ఒన్లక్ అంతే లాభం తీసుకొని ఇంక అమ్మేసినాడు ఆ సొంతం అల్ త్రి ఇల్లు కట్టిన మా నాన్ననే ఇప్పుడు ఏం చేసిన అంటే ఈ ఇప్పుడు ఏఓ ఒకటి ఇల్లులు ఉంటాయి కదా కొంచెం పాతవి ఇల్లుళ్ళు ఉంటాయి కదా ఆహా అలాంటివే తీసుకొని ఫస్ట మీ స్థలం కొను అదే ఇల్లుతో సహా కొ అమ్ముతారులే మా సైడ్ కొంచెం నిహా అంటే వస్తున్నాయి అంటే చూడానికి ఆ కొంటారాలేదా అట్లా చెప్తుంటారు కదా బ్రోకర్స్ ఎవరొ ఒకరు
ఊమ్
నీడ్ ఉన్న వాళ్ళు అమ్ముతున్నారా అట్లాంటి చూసి కాలంటే కొన్ని రోజులు ఆ ఇల్లో ఉ అంటే మళ్ళీ తర్వాత డబ్బు అంతా సెట్ అయిన తర్వాత అది గడిపి మళ్ళ కొత్త కట్కోవచ్చు అనేసి అట్లా అనుకుంటున్నాడు మా నాన్న
ఆ
ఒకేసరే కాకుండా అట్లా అనుకుంటునడు ఆ ఇప్పుడు నేను కూడా నాకు జాబ్ వచ్చింది అనుకో మా నాన్న ఖర్చు పెట్టేది తక్కువైపోతుంది నాకు కూడా
ఆ ఇప్పుడు మా మా అక్కనే ఇస్తుంది అనుకో బట్ ఎంతో కొంత మా నాన్న ఇస్తున్నట్టు మా అక్క కూడా ఇస్తున్నట్టే కదా
అక్కాకి సాలరీ ఎంతవ
త్రీ పాయింట్ ఫైవ్ పర్ లాక్ అన్నుమ్ అంటే మక్క కొంచెం ఆ
అంటే జాబ్ చేసేది అక్క ఇప్పుడు ఒక ఎన్ని ఇయర్స్ అయితది
ఓ త్రీ ఇయర్స్ అ ఏయింటని అనుకుంటా కన్ అంటే ఏమందంటే కా కరోనా తర్వాత హచ్చింది
ఆడ ఏమైపోయిందంటే మళ్ళీ మా అక్క ట్వ టైమ్స్ ప్రాజెక్ట్ నీ వదులుకుంది ఆ ఒకసారి మా పెద్దక్క కోసం ఒకసారి మా నాన్న కోసం అట్లా హెల్త్ ఇష్యూస్ వల్ తాను వదులుకొని వచ్చి ఉన్నిందనమాట ఆడ ఏందంటే గ్రోత్ కనీ ఇది పోతంద్ర హైక్ పోతది ప్రాజెక్ట్ చేయకుండా అవన్నీ చేస్తా అనుకో హైక్ ఈయడమే ఆ హైక్ గ్రోత్ అన్నది ఉండదు కాబట్టి హైక్ త్వరగా ఇచ్చేయ్యరు వాళ్లకి సో దాని వల్ల ఏమైపోయిందంటే జాబ్ అయితే పోలేదరా అది మాత్రము బెటరు అంటే అప్పుడు కరోనా టైమ్లో చాలా మందిన్ తీసేసార్ కదా సెకండ్ లొక్డౌన్ తర్వాతా
మ్
మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ గుడా జాబ్ పోయింది. టీసీఎస్ కాబట్టి జాబ్ సెక్యూర్ గా ఉంటది కాబట్టి జాబ్ ఏం తీయకుండా అదే సాలరీ ఇట్లా కంటిన్యూ చేసినార్ అంతే
అది ఒక్కటే కొంచెం బెటర్ దాని వల్ల ఇంక ఎఫెక్ట్ ఏం కాలేదు పోనీలే జాబితత్త పో ట్లేద్ గదా అనేస్ అనింది. అంతే
మీ అక్క పెళ్లెప్పుడూ, నీ పెళ్లెప్పుడూ
మా అక్కదా మా అక్కకి వదిలేసినం మేము అంటే ఏమోలే ఇంగా నువు ఎప్పుడో ఇంకా అది రాసి పెట్టుంటే అయితదన్ చెప్పేసి ఆ మక్కన్ నేనెం మా అక్కక్ ఇవ్వు ఒకటి సంబంధం కుదిరిం ఎంగేజ్మెంట్ కూడా చేసినం రా ఒక సాఫ్ట్వేర్ అతన్ని చీ ఎప్పుడంటే ఫోర్త్ ఇర్లో ఆ ఫిఫ్త్ ఇయర్లోనో అనుకుంటా ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ స్టార్టింగ్లో అనుకుంటా
ఆ
అనుకోకుండా అయ్యింది. అదేంటంటే పెళ్లిచూపుల్ చేసినారు.
ఆ
అం అం అదేది కట్నాల విషయాల్లో మాట కుదర్లే
ఆ
కానీ వీళ్ళు అప్పటికి అంటే ఇప్పుడు ఈ మధ్య ఫొటో చూడట్లే వాట్సాప్లు ఎక్స్చేంజ్ చేస్కుంటున్నారు. ఫొటోస్ అవన్నీ సో అట్లా మాక్ అక్క నెంబర్కి ఎక్స్చేంజ్ చేస్కుంటా పిక్స్ పెట్టారా ఇంకా సెట్ అయ్యే చెప్పేసరికి వదిలేసినారు. కానీ వీళ్ళెంచేసిన్నారు అట్లే కాంటాక్ట్లో ఉన్నారు మాక్ కా అతన్ సో ఇద్ద సాఫ్ట్వేర్లు కదా అని చెప్పేసి వీళ్ళిద్దర్ ఒక అండర్స్టాండింగ్ వచ్చి లేద్ చేస్కుందాం అని ఫిక్స్ అయిపోయి ఒప్పించుకున్నారు ఇంట్లో
మ్
అదేమైపోయిందంటే మా అప్పటికి తెల్సు నాకు తెల్సు మా అక్క మా ఫ్రెండ్ వాళ్ళ బ్రామిన్స్ ఆళ్ళకి చూపించినం. సెట్ కాద్ అది ఇది అన్న సరే మా అక్క విన్ అక్క మా నాన్న వినిలేకుండా ఆ సరే చేస్ అ చేస్కుందాంలే అన్ చెప్పేసి ఎంగేజ్మెంట్ పెట్టేసార్ అనుకోకుండా నాక్ గుడా తెలీదు నాకు రేప్ ఎంగే రేపు మార్నింగ్ ఎంగేజ్మెంట్ అంటే ఈవినింగ్ చెప్పినార్ ట్రైన్ ఎక్కిరా అని
హ్
సో అదేమైపోయింది కొన్ని రోజుల్కే కొంచెం వాడిక్ ఏమో హెల్త్ ఇష్యూస్ అంటా హార్ట్ అటాక్ హార్ట్ ఇష్యూస్ స్ అవి ఇవ్ ఉన్నయన్ తర్వాత్ తెల్సింది. అది ఇంకా మా నాన్న వద్దులే క్యాన్సల్ చేస్తున్నా చెప్పేసి అది సంబంధం క్యాన్సల్ చేసేసినం.
మళ్ళా ఇప్పుడ్ అక్క వాళ్ళిద్దరు మాట్లాడుకుంటునే ఉన్నారా అది క్యాన్సల్ చేస్
లే లేదా క్యాన్సల్ అయిపోయిన్ తర్వాత్ ఇంకేం మాట్లాడ్కుంటరు.
అంటే వీళ్ళిద్దరు మా ఇష్టం పడీ చేస్తున్నరు.
అవును మే మేము చెప్పినా మా అక్కకి వద్దులే అక్క అది ఆ ఏంది ఆ జాతకాల్ కల్వట్లేదు సెట్ అవ్వద్ అంటున్నారు కదా ఎన్ అందర్ అన్ అదే అన్నార్ రా వీళ్ళు వినకుండా ఇంకా బాగున్నాడ్ కదా ఇద్దర్ సాఫ్ట్వేర్లు కదా ఒకే ప్లే లొకేష ఏ అంటే వేరు వేరు చోటల్లో ఉన్నారు కదా అని చెప్పేసీ అద్ బాగుంటది అని అట్లా అనుకొని చేస్కున్నారు. అదీ ఆ సెట్ అవ్వల
హ్మ్మ్
ఊమ్ అందుకె ఇంక మా నాన్న వెతికి వెతికి ఎంత అలిసిపోయినా కొంచెం కుదరట్లే మా నాన్న ఏందంటే డబ్బు ఎక్కువ పెట్టాన్ అంటున్నాడు అంటే కట్నాల విషయాల్లో ఆ మా అక్క బానే ఉంది కదా జాబ్ చేస్తుంది కదా ఇంకెందుక్ అం తీయాలని మా నాన్న అంట
ఇప్పుడూ ఎట్లంటే అమ్మాయిలకి అబ్ అమ్మాయిల్ చీ అబ్ అబ్బాయిలకి అమ్మాయిలు ఎక్కువ తక్కు అయిపోయినారు కాబట్టి ఎవరో ఒకరు ఉంటారు.
అందుకే మా నాన్న నీకు గేమ్ ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు కదా సరలే ఎన్ని రోజులు ఉంటావు ఉండరు ఉం ఎజాయ్ చేయి రాసి పెట్టు అమ్మా మాక్ మాక్ మాకు జాతకంలో అయితే పక్కా పెళ్లి అయితుందని చెప్పార్రా ఏమంటే లేట్ ఐతదాని చెప్పినరందుకు మా నాన్న కొంచెం రిలాక్స్ గా ఉన్నారు అయితే దీనిలో ఎప్పుడోతదిలే ఇబ్బంది ఏమిముంది అనేసి ఇంకా మా నాన్న కొంచెం లైట్గా ఉండడు అంతే ప్రెజర్ ఏం తీసుకోకుండా ఉమ్ అంతే ఉమ్ అంతే ఇంక అంతేరా ఇంకేం లేదు ఇప్పుడు ఇబ్బంది ఎవరికి ఏం లేదు కదా మా పెద్దకి పెళ్ళ అయిపోయింది నాకా నేను చదువుకున్నా మా అక్క అక్క జాబ్ చేస్తుంది ఇప్పుడు ఆ